నెత్నల ఇప్పుడే
అయ్యా ఎందుకనియ్య
ఏం నచ్చిందో ఇప్పుడే ఫిలిమ్స్ ఏం లేదు ఇప్పు జస్ట్ ఇప్పుడే పోయింది
ఉహు ఊ
ఏం కూర జేసారు
చికెన్ తెచ్చారు వండాలి
ఆహా
ఊమ్ ఊమ్ ఇప్పుడే ఫస్టే సస్తనా కిచెన్ లోకి ఫోన్ చేసా
ఓకే ఓకే ఊ ఆ ఊరుళంద్ర పిల్లోల ఇంటి కెళ్ళారంటా
ఊ అవునంటా ఆళ్ళు కూడా ఉన్నారం ర కద్దుూ రోళ్ళు
మ్మ్ అల్లాడ అళ్తారు వాళ్ళు బోజనాలు చెప్ప వెళ్ళరాగా
ఆ వాళ్ళు ముందు ప్రిపేర్ గానే వస్తారు రండ త ఉండే అలా ఎక్కడ దొరికితే అక్కడ
మ్మ్
మ్మ్ అదే పెద్దమీ చీరలు పడతా చీరలు పడతా కా ఉండండి వదినమరదలయి అనిందాంట
ఆ
ఈ చిన్నమికి కోపం వస్తుంది.
ఎందుకు
ఎందుకు ఆళ్ళను ఉండు ఉండు ఉండు అంటది వచ్చి నా మీద పడిపోతారు ఆళ్ళు
హ్మ్.
అని చెప్పి అంటా ఉంది.
హ్మ్.
నిన్నంతా అక్కడ గోలగోల చేసింది.
ఆ.
సాయంత్రం మీకు ఫోన్ కలిపి చెప్తాను.
హ్మ్.
అన్ని అంటా ఉంది ఇందాక చేస్తే.
మ్మ్
మ్మ్ హ్మ్ అదే.
హ్మ్. ఆ. అవున.
ఇంకా మరి వంట అయిపోయినట్టేనా.
ఆ అయిపోయినట్టే అన్నం వండలా బియ్యం కడిగి పెట్టా.
మ్మ్ హ్మ్ పెట్టి అక్కడే ఉండు మళ్ళీ మాడ కొడుతావ్.
ఆ ఆడే ఉంటా. అంటే పోయ్యి ఎలిగి చలే వెళ్ళే పొయ్యి కట్టే పెట్టా. ఒంటి గంటకి వెలిగిదంలేఏ కరెంట్ పోయి సచి. చ్చింది ఇప్పుడు టీవీ చూద్దాం అని దీవాన్ కాట్ కుచ్ కింద పడు.
హ్మ్. మీ ఊర్లోళ్ళు రాలేదా ఇంకా.
రాలా నైట్ అయితే దేమో పదింటికొ పదకొండింటికి వస్తారు.
హుహుమ్ ఆఆ.
అవున.
హ్మ్.
ఆహా.
ఇంకా మరి. పెద్దొడు ఫోన్ చేయలేదా.
అసల్. చేశాడు రా చేశాడు మాట్లాడి పెట్టేసా ఇప్పుడే. మరి.
సాయంత్రం వస్తాడా
మ్మ్ ఐదుఇంటికి
సే
అ
చిన్నోడు ఇంకా సాయంత్రం వస్తంది
అవును అవును ఐదింటికి వెళ్లి తీసుకోని రావాల
హు ఏం కూర
అది ఎగ్ కర్రీ ఎగ్స్ ఉడకబెట్టి ఆనియన్ ఏసీ ఫ్రేయ్ చేశా వాడికి కరేజ్ లోకి అదే సమాలా అడలు తాల మ మధ్యానం మల్ల సాయంత్రం మూడు సార్లు తిరగాల
ఉ
అదే హు
ఇంకా ఏంటీ సంగతులు ఉ
అ ఉన్నాయి ఏలో ఎలా చేస్తావు చికెన్ ఇప్పుడు
ఏం ఉంది ఫ్రై చేయడమే ఫ్రై అే మొక్కలు కోసి కడిగేసి ఉప్పు కరం పసుపు అల్లం చిన్న ఉల్లిపాయ్ గరంమసాలా అలా ధన్యాల పౌడరు కొంచెం పెరుగు అన్నీ వేసి కలిపి పెట్టేసి
ఎంత ఓ గంట పెడుతావా అరగంట పెడుత
ఆ టైం లేదుగా వండేయాలగా బాక్స్ పంపించాలి మళ్ళీ ఇంకా వెంటనే వెంటనే చెత్త పోయి మీద
ఆ
మ్
సే సే
ప్రైస ఇంకా ప్రైసడమ దసం పెట్టాలి సరి ఉ నేన్న అంతా అంత గోల చేసి పెద్దాం ఆ పెట్టాలి నిన్న అంతా అంత గోల చేసి పెద్ద వెళ్ళి మళ్ళీ తెల్లారు పాటి కాళ్ళ ఇంట్లోనే ఉంది అని అంటుంది.
అవును
ఉ అదే
ఎవరు తీసుకునారు ఆమె ఎలింద మరి టిఫిన్ కి ఎలిందా నేన్ చేస్నా ఉ ఉంది అక్కడే ఉన్నావుంది నేన్ అదే అనుకున్నా మనసులో
మ్ అసలు కొంచెం కొడాను వ అది పోండదమ్మా
ఆ
ఎవరైనా వచ్చి తీసుకెళ్లి ఉంటారు
వాళ్ళ మేనత్త మీద
తెల్ళు ఉంటారు పళ్లి పడుతే అన్న తీసుకల్లాడే చె
నానే వచ్చుంటారు
మ్ నపతేకాలు ఉ దప్పతేను ఉన్నాడ అంటవా రెండో ఆయన ఉ
బస్ లోంగ్ కతా ఎట్లా
ఉ ఇక సాయంత్రం అయితే అంతేగాని ఏ విషయం తెలీయదు
అదే
ఉ
ఈళ్ళుంటే మళ్ళా కుదరదుగా హైదరాబాద్ వాళ్ళు
ఆ అదద్ దళ్గుంటాయి మ్
ఉ క మరి
ఏముంది ఏమీ లేవు మంత చేయాలి చికన్ వండాలి రసం పెట్టాలి
కను
ఆ ఏం చేయాలి కెజీ చాలే ముప్పగలద చాలు కేజీ అయితే కొంచెం మిగిలిపోతుంటే రేపు తింటున్నామని
ఆ
ముప్పవు కిలోకే వచ్చింది అది ఏంటో చికెన్ తింటే అలా ఆస్తులు తిన్నట్టు బాధపడిపోతారు
అదే కదా నిజంగా
అయ్యో పడే కుండా తింటన్నారే అని ఉండదు
అను ఉండదు మా మ ఇంట్లో కూడా అంతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటున్నావుగా అంటారు
ఆ తెచ్చేసి మళ్ళీ వారానికి ఒకసారే మళ్ళీ మధ్యలో దాని మొహం కూడా చూపియరు ఆ
ఎందో మరి ఇప్పుడు అందులోనే ఆయన కూడా పంపించాలా మ లానికి
ఆ పంపించారు ఆయన ఏం తింటాడు పలదరవుగా లివర్ ముక్కుంటే ఏస్తా నత్త నత్తటి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇస్త పీస్లాగా అన్నంగా కలితస్తా
ఆహా
మక్కల్ నా
మ్
మ్ అది సంగదు
హ అ చేస్తున్నావు ఇప్పుడు ఫ్రై అయితే అసలు సరిపోదు కదా అంతమందికి ముప్పవు కేజీ
ఆ ఆ రసం పెడతా కలపడానికి కావాల రసం ఏముంది ఒళ్ళుపాయ
హ హలోలో
బైలనే ఫ్రై చేసి కందుట్దలు ఎంప్లయ కరగబడతా కథయిపోయావా ఏంటి
ధనిలడే
ధనియాలు ధన్యాలు జీలకర తాలింపులోనే వస్త
కొట్టిద్దని చేస్తావా అలా కట్ట వసేస్తావు వచ్చి
అంత లోపల దించేసి గ్లాస్లో వేసేస్తం
ఆహా
హ్మ్
అంతే హ్మ్ ఇంకంతే ఉప్పు పసుపు వేసి మరగా బెటాచ్ మరగా పెడతా పది నిమిషాలు బాగ పది నిమిషాలు మరగబడతా బాగా కొంచెం వాసన వచ్చేదాకా హ్మ్
పచ్చి మిరపకాయలు ధనియాలు జల్కర్రాంతే
ఆ ఒక చిన్న టమాటా కొంచెం ఇంగు
అదేలేే
తాలింపులో యేసేసి
చింత పండ రసం నీల్లు పొసేసి ఇ ఓ పది నిమిష మరగ పెడుతంది ఇంగ తర్వాత తాళింపు ఏ్యమాన్లే
ఆహా ఇంకలేదు
ఉ ఏందా రసం ఒకసారి ఎప్పుడు ఒకేళ వచ్చింది
రాదు రాదు రేంచు తే
అదే కదా ఒక్కోసార్ ఒకో టెస్ట్ వస్తుందని నాకు కూడా తెల్సమ్మ అన్ని కష్ట అన్ని వంటల్లో అతి కష్టమైంది రసమే మన ప్రాప్తం నిజంగా
టంబా అంటే బాగా వచ్చిది లేకపో ఉత్తర కేేరళ
తినలం అవునమ్మా
ఉ అందుకే కొంచమే పెడతామ పట్టకలాగా ఉ
ఈ ఇది మిర్యాలును జీలకర్ర చిన్నుల్లిపాయ దంచేస అ ట్రై చెయ అద అయితే కొంచెం పర్లే ఇప్పుడు కొంచెం ఒకేలా వస్తుంచ నూనేసి నూనేసి దాంట్లో తాలింపు లోనే మిరియాలు జీలకర్రత కొత్తులు ధనియాలు కొంచెం జీలకర్ర మిరియాలు ధనియాలు చిల్లుల్లిపాయ్ కొంచెం కచ్చ పచ్చగా బాగా నూరేసేసి మిక్సీ అయినా యేసేయొచ్చు యేసేసి నూనె కొంచెం ఏం చేసాక చింతపండు గుజ్జు పోసేసి టమాటా చింతపండు కలిపి గట్టిగ పిండేసి పోసేసి పసుపు ఉప్పు యేసుకుంటే చాలు అది మాది ఏంచక్కర్లా ఊర్కే ఆ హైలో పెట్టేసి ఒక్క పొంగు రానిచ్చి ఆపేత్తే చాలు బావుంటది ఇక్కడ తిరుపతి రసం అనమాట అది నేను ఈ మధ్య అదే పెడతన్నా సరేలే అయితే వంట చేసుకో బై సాయంత్రం చేత్తాలే